ఆ తిన్నర మరి మధ్యాహ్నం తిన్నారా
ఏడా బావ పొద్దుగల కల్లు తెచ్చిండు
ఈ మంచిగ నిద్ర పడతది గ
ఉ ఏడా ఇది ఇదినె ఎట
నా కల్ల్ ద త మంచిగ కనపడ్తది. పో గ మధ్యన నడుంనొ ప్పులేత్తే కల్లు తావుతానే పోయింది నాకు, బో మంచినే మంచి కల్లు మంచిదె అందుకే ఎవ ఎప్ ఇప్పడికి ఇప్పిసన్ చేద అప్పుడప్పుడు కల్ తాగాలె.
హ మరి ఎం చేత్తనవ్ మరి ఏడదం పంచి పెడతాన్నవ్ సిబియత్తానం చేసి
కాలండి మనం పస్స్ సొంతంగా ఇగ ఇది దాగాలే ఇయల బీరు తాగాలని గట్ల గట్ల తాగంగదె.
అద అదే
తుండల్ వట్ల్ లేదుగద అట్ల అందుకు ఎంతేదప్ప పిస్తాను అంటే ఓ పర్టిక్యులర్ ఇయల ఇయల నేను బీరు తాగాలే
ఆ మరే ఇక అటువంటి ఆలోస్నల్ లేవులే, ఇక సమయం సందర్భం వత్తే ఆ తప్పదు కాని, ఉహు
తి తిందమ పంన్నిగడు నన్ను
పొద్దున్నే తిన్నాం ఇగ, దాని నిన్నే తిన ఏ అన్నీ ఇప్పుడె ఇంతముందు దిన్నం పదకొండు గంట్లకు
ఉహు, మా సాయిగాడు ఇడ తినడు ఇంటికాడ అన్నం కు రెండువెట్ట్నం వాడు అప్పడే లేసండు, పదిన్నరకు పదిన్నరకు లేసిండు. నేను బైక ఎల్లేచొచ్చ్నా అన్నం కూర వండిపెట్ట్న ఏస్కొని తింటడొ, తిన్నడొ ఐన ఏంటి ఉన్నరుల్లే ఇంటికడ అమ్మ అమ్మ లేేద.
ఎదుంటే అదింటనే ఉంటలే
ఇళ అడ్జెస్ట్ తినమనాన్నారుకా
అహ వల్నానట్లే
హ్మ్
మీ నన్న ఆ నాన్న ధైర్యయం ఉంటుంది కానీ ఆాలుం పనేముంటది ఉండదు ఊ
కొన్న బన్ని గాడు కూడా వచ్చి వచ్చిండు అన్న తింటావార అ అ అంటాను తింటామో అని అంటాడు ఆకలే తీసుకొని తినాలి రా గి అని అని అన్న అ ఏట రాంగనే పరి ఏట అరిగిలే కానీ కు మాడ ఎ ఆ అక్కడ కూడా మామ్ మధు మాధు కాగానీ వల్ళ పాత పంది ఉంటేనే అ ఇ బ ఇ అది ఏట కుటిందో ఏ దేశం బ్యాచ్ కాని
ఆ ఈమో కూడా వొస్తది వాళ్ళ అమ్మ లే చికిత్స అధిన కూడా ఏమనదు
చనాంది ఆతు
అన లేనే అదింట ని మదానికి ఏరోగబడుతదో అర్ధమే కాదు
వాళ్లు ముచ్చేట్లు ఎంతో అర్థం కాదు ఎంత ఇ వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు కులుకొని కూలుకొని కూలుకొని కూలుకొని ఒకళ్ళ గురించి అట్లా ఇట్లా అనుకోని అనుకొని వాళ్ళకు పోలు బరకపోడతే దా ఇంట్రస్ట్ బాగా బుద్ధి బాగుంటుది
అవును
ఆ కనీ వాళ్ళట్ అయితే అని వాళ అట్టేతారు
మ్ అంతే మరి ఎవని మీద ఏంది మరి వీనికి వీనికి ఎప్ప నుంచి ఎగ్జామ్స్ శివగాన్ కి
పది పది నుండి ఆ ఏ ఎగ్జామ్ లు వూరికే పనికిరాని ఎగ్జామ్లు
అదే లే ఇదనే ఆ బనిగా అదే ఉంటనే అవును అనివల సా అను త్ర లేకపోతేలేదు పెద్ద అ అవి మాండేటరీ ఏం కాదు నేను అన్న పండక్కి ఒత్తర రారోరా వాళ్ళు అన్ని నాన్న అంటే ఏ ఎందుకున్నారు గాయాన పెద్ద మండటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి అ బోర్డు ఎగ్జామ్లు అయి తత్ర రాయాచ్చ లేకపోతే లేదు
సార్గ అపీ ఆ వేరే ఎందుకు చి కిట్ చెప్పాలి మాకు నాకు వేరే వేరే ఎగ్జామ్ ఉన్నది చెప్తే కదు బను
అయినా పదో పదో తారీఖు అంటే మూడో నాలుగుో అయిపోతు న్నాయి కానీ
పద్నాలుగు గంట ఒక ఎగ్జామ్ రాసిస్తే పదిహేను పదహారు
ఆ ఆ పదిహేో తారీఖు పదిహేో తారీఖు కూడా ఎగ్జా రాసి రావచ్చు సాయంత న సాయంత చి వర్ బోనాలు వె లేది ఆ మీరు పద్నాలుగు తర ఎగాడ జలబందలు మొత్తం అయిపోతా మీరు వచ్చేసరికి
ఆ
ఆ ఇక అట్లా ఇక తెల్లారి సాయంత్రమ అయ బోనాలు మీరు పొద్దుగా అలా పొద్దున్నాయి కాబట్టి ఎగ్జామ్ పన్నెండు గంటలకు అట్లా బయలుదేర వచ్చినా కానీ పోఊ నల వరకు అంతకుంటరు అయినా అప్పుడు వరకు పదిహేను తారీు వరకు అయిపోతాయి కావచ్చు ఒకటి మిలుగుతుదమో ఆ అది మీ మీ వీళ్ళ మీ వీళ్ళను బట్టి పెద్ద అట్లానా ఓకే ఓకే పండుగప్పుడు చెప్పాను వెళ్ళ మళ్ళీ వేరు సపరేట్
వరకు పను చేస్తున్నా చేత్తారా చేతులు మా ఇక ఇక్కడ చేద్దాం చేద్దాం చేద్దా అ రూపలే కూడా పోయింది ఎక్కడకో పోయింది అది ఆ ప గుర్తారు ఏహే ఎక్కడ లేని
నిజమా అసలు వామ్మో అప్పుడంటే అప్పుడంటే ఎగ్గువ అంటే అగ్గు అంటే పులి అంటే తోకంటే సింహ అంటే ఓ దేవుడా అసలు అవును మజన అయిపోయిందాని పని
కచ్చితంగా తొమ్మిది గంటలకైనాట
అమ్ అంతేనా డౌట్
ఉంటట తొమ్ తొమ్మిి నల్ కడవ పంగా ఏదైనా క పగా పాల్గ పొజషన్ వచ్చింది ఇంటి మాక్కడ ఏన్న ఉహ్ అదదే ఏ ఏపేర్పూ పందిర్లేక ఏపోరు మరీ
ఆ దేక్లేష్ నో సుధర్ ఇప్పుడు ఆ రేకులు తీసేసినాం కదా. మళ్ళీ ఏసినాం రేకులు
ఎషిడా అదే అప్పుడు నేన్ వచ్చినప్పుడు బాను నువ్వు కొట్టినప్పుడు అప్పుడు లేదుగా మల్లేసి చి ఓ ఒక చిన్న పద ఫ్యాన్ ఏదైనుంటే. ఫిడ్ చెయ్యపోయిర్ దాని కింద.
వామ్మో సాందోస్తదా ఆ చేయ్ ఈ చేయ్ కుట్టుకునేే మనకుత్ తల కిందికే నాకే గుడి కరకని తలకాయ్ళక్ దాకుతుంటాయి.
ఓహొ అటనా హ్ హ్మ టేబుల్ ఫ్యాన్ దన్టి దైనే ర్ప్ ఎండక్ కాంగా
హ్మ్ ఇగ నైటె కొంచెం ఇబంద్ గానీ పోద్దున్దకేంగద్ సల్లగాలోతనే ఉంటద్ కడగల్నా అ ఇప్పుడు సల్ల గోత్ విత్తనలు జాలు
నైటు నైట్ ఏ ఇబ్బంది. పనుకుంటనీకా అదదే
దోమల్తోటిబ్బంది.
అయినా ఇప్పుడు మీ ఇంటికడ ఖచ్చితంగా ఉండేటోలు మేము హ్మ్
మాహ్ మా మ హ్ ఆ మా ఆడ్బి ఆ మా ఆడ్బిడ్ మా ఆడ్బిడోత్తదిగని మరే వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్. ఉంటాయో ఎప్పుడుంటాయో
వాళ్ళ గూడా అప్డే అందర్ పదో తారీక్ ఉంటయ్ అందరుక్ పదో త్ తారీక్ ఉండే పిల్లగాల్ పిల్లగాళ్ళు అష్టలేనాయ్ పిల్లగాల్లేకున్న వీలైనా వోత్తర్గా
ఆహ్ ఆ అ శవం తీసుకొని వత్తరు కావచ్చు.
హ్మ్ హు
ఆహ్
నీ మరిదల్ నీ మరిదలో త్ త్తాదా
ఏమో చెప్తాడో అసల్ చెప్పాడా చెపుంటడు.
వలాక్కడ ఫక్సాన్ట్టే ఇగ
పతేర్ని
ఉహ్ హు ఏమన్నా ఉ ఊ ఊళ్ళో అప్పులవి పైసలు ఇచ్చేటివి ఉన్నయా
అయ్యతి పట్ట ఆ అయిపాయి దాని టార్గెట్
ఆహ ఈ ఆయన ఈ ఊళ్ళో ఉండడు కాబట్టి ఆయన ఎగొట్టిన ఏం కాదు
ఆ ఆ
ఇక మాటపోతది మనకు పైస పుట్టదని ఆలోచన ఇక ముచ్చట్లేదు ఇక
అంతే కదా ఇ ఊర్లో పైసా పూట్టాల అ కూడాళ్
ఆ పుట్టాలనీ కూడా అవసరం లేదు మగన్ మంచిా
లోన్లోల్ల జీవితాలే మంచిగా ఉన్నాయి
అంతాఘట్న ఉ బ ని వ న
ఆ ఒక ఒక ముంచుకుంట బ బతకటానికి బతకలేం ఎంత నీతి నిజాయితీగ పోతనవు అబ్బో వాళ్లకి బువే దొరుకకుండా అయితంది
ఆ బువ్వే దొరుకుతలేదు ఎలంటే
అ
అది ఎన్రోజులకి అయినా ఎన్రోజులకైనా మ ఎవల్ది వాళ్లకు మనవీ ఇపుడే రిజల్ట్ కనపడకపోవచ్చు గానీ
అవును ఫ్యూచర్ లో ఎప్పటికన్నా ఒకసారికి కనబడుతది ఎప్పుడు ఏదో విధంగా పనికొత్తది ఆ
మనక మన పిల్లలకన్నా
అవును అవును టైం పడుతది అంతే కాపోతే ఏదో విధంగా వస్తదిలే కాని టైమ్ పడతది
అదే ఇడంత బానే జెతాండవ్ బా
అ ఆయి రోజు అయితునట్టున్నాయి
ఇవాళ మధ్యాహనం వరకే ఉంటుందా బంద్ దాని కూడా పని
అయి కేసులు ఉంటాయి కదా కేసులు పొద్దుగాల్నే వత్తరు ఎమిది గంటలక్ పన్నెండు గంట్ల వరకు అయిపోతనే ఉంటాయి ఆ తర్వాత ఇగ ఎన్ ఎన్ని పెడతారో ఎన్ని పెట్టిరో ఇయాల మరి తెలవదు
మ్మహ్
నాలుగయిపోతయి నా ఒక్క షిఫ్ట్ లో నా నాలుగు గంటలు
అబ్బా
నాలుగంటలు
వాళ్ళకి నాలుగు గంటల సేపు నాలుగు గంటలు సేపు అంటే పెడితే నాలుగు గంటలు నడుతనే ఉంటందా
ఆ, అ ఏమొ మరి కీమొ మరి ఎట్టా చే ఉత్తర్నాదులో గానీ
అ ఇ ఇంజెక్షన్ లెక్కించుడే, అ ఇంజెక్షన్ ఉంటద్ బి ఇబి ఇవేమో గ్లుూకోజ బాటిలెక్కించుడే
మ్మ్ అదే నాలుగు గంటలు, నాలుగు గంటలు పండుకోవాల్సిందే ఖచ్చితంగా, అదే గా కదిల్తే మిషన్ మొత్ కుంటనే ఉంటది
అంటే అంటే అది చేయదగ్గలోద్దు వ
ఆ ఆ మనం కదలొచ్చు కానీ అక్కడ ఉన్న అవేకే అనీ ఫిస్ట్ లాలో అవి కదలోద్దు లోపటికీ ఎషినావు ఆ కుయ్ కుయ్ మంటనే ఉంటది టది
ఆ
దానకేదన్నా చిన్న మిస్టేక్ అయినా
కానీ కొంచెం దాన్ దాని అద్ అద్ దానితోని క్యూరా ఉఊడ్ అంటే ఇగ మొత్తం మొత్తం తక్కువగావచ్చు ఇగ
ఆ కొంచెం డైట్ మెయింటైన్ జయల్సిందిగ మంచ్ ఇగా డైట్ మెయింటైన్ చేస్తే, ఆ చాలా వరకు నోరు కంట్రోల్ చేసుకు మళ్ళా ఏ ఫుడ్లు తినాలో అయ్యే తినాలే తింటనే అది కంట్రోలింగ్ లో ఉంటది కంట్రోల్ అయితాది, అయితది కంట్రోల్ అయితదిలేగాని వాటి ఫుడ్ మెయింటెనెన్స్ ఉండాలి మెయిన్గా ఉంటుంది కంట్రోల్ ఎందుకు మా దాంట్లే తగ్గింది ముగ్గురు నలుగురుగుకు తగ్గింది క్రిర్యాటి ఉండే వాళ్లకి
ఆ
తగ్గి మంచిగానే ఉన్నారు మన దుగా
అదేలే అయితే అడగిన మంచిది